హలో అండి వినిపిస్తుందా అండి ఆ నమస్తే అండి. ఎలా ఉన్నరాండి ఆహ్ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
బాగున్నారండి ఏం చేస్తున్నారు.
ఏం లేదండి అలా ఉర్కే ఉన్నండి మీరు అండి.
నేను మూవీస్ చూస్తున్నానండి.
అవునండి తిన్నారా అండి. ఆ ఇంకా లేదండి ఏ మూవీస్ చూస్తున్నారండి.
ఆ నేను మనశంకరవరప్రసాద్ మూవీ చూస్తున్నానండి.
హౌనా ఆ చూసానండి ఒక టూ వీక్స్ బ్యాక్ కింద చూసా అండి.
ఔనా అండీ ఎలా ఉందండి ఎలా అన్పి
ఆహ్ చిరంజీవి కదా అండి. పెద్దయినా మంచిగుందనిపించిందండి. ఆ డ్యాన్స్ కి ఫిదా డ్యాన్స్ కావచ్చు యాక్టింగ్ కావచ్చు కామిడీ. బాగా అనిపించిందండి రీసెంట్ గా మీరేమూవీ చూసారండి బాగా మీకు మంచిగా.
మనశంకర వరప్రసాదే అండి ఇంకా అంతే అండి దాని. దాని తర్వాత ఒకటుంది చూడండి ఆ మూవీ నేమ్ గుర్తు రావట్లేదు. ఆ అబ్బాయి జైలుకెళ్తాడు వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళ నాన్నని చంపి.
ఆహ్ సిరాయండి.
సిరాయే సిరయ్.
ఆహ్ అది చూసారాండి ఆహ్ అది నేను. కూడా చూసాను నేనాగి బాగా.
ఆహ్ చూడండి లవ్ పైన అమ్మాయి లవ్ చేసి. అతని కోసం ఎం.
అవునవును ఆహ్ అదండి నాకీ మంచిగా అనిపి. చ్చిన మూవీలో అంటే తను తప్పు చేయలేదు అందరి. అక్కడుండే సొసైటీ మొత్తం తనే తప్పు చేశాడు. వాళ్ళ నాన్నని తనే చంపాడని చెప్పినా కూడా ఆ అబ్బాయి చెప్తడు కదా అండి గుర్. గుర్తుందా మీకా సీను ఆ అబ్బాయి తన దగ్గరికి వెళ్ళి నేను అలా చేయలేదు అని చెప్పినప్పుడు తను నమ్ము. తుంది కదాండి ఆహ్ అది వేరే లెవెల్ అనిపించిందండి. అబ్బాయి జేలుకి వెళ్ళిన తన కోసం వెయిట్ చేసింది.
మీకెలాంటి మూవీస్ అంటే ఇష్టమండి.
ఆహ్ నాకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ. త్రిల్లింగ్ అండి అవునండి మీకెలాంటి ఇష్.
ఏ హీరో అంటే ఇష్టమండి.
నాకి అల్లు అర్జునండి మీకి.
ఆహ్ నేను కూడా ఒకప్పుడు అల్లుఅర్జున్ ని లైక్ చేసేదాన్నిండి. ఇప్పుడు కూడా చేస్తాను బట్ ఇప్పుడు అంతా. ఇంట్రెస్ట్ లేదండి ఎందుకండి అల్లు అర్జున్.
ఆహ్ బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ ఎందుకంటే ఆహ్ యాక్టింగ్ బాగా నచ్చుతుంది. ఉమ్ ఇది డాన్స్ బాగా చేస్తాడు అందుకండి ఇంకా స్టైలిష్ గా కూడా ఉంటాడు కదండి. ఆహ్ రోల్డ్ మోడల్ లా అనిపిస్తడు. ఆహ్ అవునండి అందుకే స్టైలిష్ అల్లుఅర్జున్ అనే పేరు కూడా ఉంది అల్లుఅర్జున్ కి.
ఉమ్.
అల్లు అర్జున్ మూవీస్ వచ్చేసి అన్ని చూశాను బట్ అయితే నా. ఫేవరెట్ మూవీ వచ్చేసి అల్లుఅర్జున్ది ఆర్య అండి. ఆర్య వన్ ఆర్య టు మీ ఫేవరెట్ మూవీ ఏంటండి.
నా ఫేవరెట్ మూవీ. ది హ్ ఇది అది అన్నుంటు ఏం లేదండి.
అవునాండి.
ఆహ్ అన్నీ చూస్తుంటాను.
హ్ మీరు ఎటువంటి మూవీస్ ప్రిఫర్ చేస్తారండి.
ఉమ్ నేను లవ్ స్టోరీస్ థ్రిల్లర్.
ఓకే
ఆ క్రైమ్ సీరీస్ ఉంటాయి చూడండి
ఆ ఓకే ఓకే క్రైమ్ సీన్స్ అంటే ఆ
అలాంటివి ప్రిఫర్ జేస్తానండి బాగా.
అవునాండి ఆహ్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఒక మూవీ గుర్తొచ్చిందండి నాకి. ఆహ్ అడివిశేష్ హీరో ఆహ్ ఎవరు అని చెప్పి చూసారా అండి. ఆ చూడండి ఆ బాగుందన్ ఆ నాక్ తెలిసినంత వరకు ఆ మూవీ యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంది ఆ చూడండి భారీ థ్రిల్లింగ్ మన్ చిగ అనిపిస్తుందండి లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ కంటెంట్ అనేది అర్థం అవ్వదండి
ఉమ్
తెలుసుకున్న ఒక ఫీల్ ఓస్తుంది ఏదో ఒక ఏమంటారు ఒక ఏదో సాధించినా ఫీల్ ఆ క్లైమాక్స్ తెలుసుకున్నాక
అవునాండి చూస్తానండి ఏం ఏంటండి
ఎవరు అండి ఎవరు
ఎవరు ఓకే అండి హీరోయిన్స్ ఎవరంటే ఇష్టమండీ
హీరోయిన్స్ అంటే ఆ అబ్బాయి కదండీ మాక్సిమం అందరు ఇష్టమే అంటారు బట్ అయితే నాకంటూ ఫేవరెట్ హీరోయిన్ అంటూ ఆ అప్పట్లో పూజ హెగ్డే బట్ ఇప్పుడు ఇప్పట్లో మీనాక్షి చౌదరి అండి
మీనాక్షి చౌదరి యు తినా అండి ఆ సంక్రాంతికి వస్
ఆ సంక్రాంతి వస్తున్నాంలో ఉంది ఆ మూవీలో చూసినప్పుడు నాకు అంత్ ఏం నచ్చలేదండి బట్ ఇంకో మూవీ లక్కీ భాస్కర్ లో గూడా తన్ ఆక్ చ్చేసింది అక్కడ అంతేం అనిపలేదు గాని ఆ రీసెంట్ గా ఒక మూవీ ఒచ్చిందండి నవీన్ పాల్శెట్టిది చూసారా అనగనగా ఓ ఒక మహారాజ అని చెప్పి
ఆ చూడలేదండి
అవునా అండి అది గూడా చూడండి మంచి కామెడీ మూవీ అనగనగా ఒక మహారాజ అని దాంట్లో చూశానండి అప్పటి నుంచి తనకి కొంచెం ఫిదా అయిపోయా అనమాట తన స్మైల్ కి
ఓకే ఓకే తను గూడా బయట మంచిగా ఉంటదండి
అవునండి ఏదైనా కాలేజెస్ లో ఈవెంట్స్ జరిగిన పా వెళ్తూ ఉంటుంది రీసెంట్ గా తిరుపతి గూడా విజిట్ చేసింది అనుకుంటా తను
అవునవునండి
మీకెవరు ఇ
మూవీ థియేటర్కి ఎల్స నాకు హీరోయిన్స్లో అంటే కొంచం అనుపమాని లైక్ చేస్తానండి అనుపమా అండి అండ్ సాయి పల్లవి గూడా ఇష్టమే అండి
ఎందుకండి బికాజ్ ఆఫ్ డాన్సా సాయి పల్లవి
ఆ డాన్స్ ఆమె హ్యాబిట్స్ కానీ అదంతా ఇష్టం అండి హీరో అయితే హీరో అయితే మన అన్న పవన్ కళ్యాణ్ అన్నండి
ఓ పవన్ కళ్యాణ్ నేను కూడా అభిమాని అండి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆ మూవీస్ పా మూవీస్ సైడ్ నుంచే కాదు మామూలుగా
పాలిటిక్స్ సైడ్ గూడా బాగుందండి ఆయన చేసే ఆయనా తీసుకునే డెసిషన్స్ కానీ క్విక్ గా అన్ని బాగుంటాయండి
బి మా జూనియర్ మేం చదివేటప్పుడు కాలేజీ లో మా జూనియర్ ఉన్నాడన్నమాట ఆ అబ్బాయి చెప్పాడండీ వాళ్ళ నాన ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల అ ఫార్మర్ అన్నమాట ఎందుకు సంథింగ్ ఏమో జరిగి సూసైడ్ అలా చేసుకోని చనిపోయాడు అన్నమాట అందుకని పవన్ కళ్యాణ్ గార్ రూ ఆ బాధ్యతగా తీసుకొని వాళ్ళకంటూ ఒక తన చేతనైనంత ఇంకా అప్పుడు తను పాలిటిక్స్ లోకి స్టార్ట్ అయ్యాడనమాట ఇంకా తను నామినేట్ అవ్వలేదు డిప్
ఉమ్
ఫిట్స్ ఏంగా
అవుతుంది హలో
అప్పుడే
హలో
దా సిక్స్ ల్యాక్స్ ఏమో
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి ఒకసార్ చూ చెక్ చేస్తారా హలో
అడ్
హలో హలో వినిపిస్తుంది చెప్పండి ఆ వినిపిస్తుందండి ఆ వినిపిస్తుందండి వినిపిస్తుంది
వినిపిస్తుదండి మేబీ నా వా
ఆ చెప్పండి హలో ఆ చెప్పండి వినిపిస్తుంది వినిపిస్తుంది
అ ఆదేండి పవన్ కళ్యాణ్ గా లా చాలా మంచి చేశారాయన అందుకని అభిమానము మరి ఇం ంకోటి ఏముందంటే ఆ స్ పవన్ కళ్యాణ్ లో ఏమన్నా స్పెషల్ ఏమన్నా చెప్పొచ్చా అంటే మూవీస్ విధంగా అంటే ఆటిట్యూడ్ అండి
హు మ్మ్ ఆయన ఎవ్వర్ కి కుడా భయపడడండి అలాంటి ఆట్యూడ్ పర్సన్ ఆ ఆటిట్యూడ్ కే నేన్ చెక్ చాలా పెద్ద ఫ్యాన్నండి ఇజ్ నిజంగా అలా ఉంటేనే ఈ సొసైటీలో బతక్గలమూ అని నాకనిపిస్తది
ఇంకా కొన్ని కొన్ని మూవీస్ లో కానీ భారీ యాక్టింగ్ అండి ఇపుడు మనం ఇప్పుడు ఈ య ఈ జెన్రేషన్కి ఏమంటరు యాటిట్యూడు ఆటిట్యూడు అవన్నీ చూపిస్తారు గానీ అప్పట్లోనే తనొక ట్రెండు సెట్ చేసాడన్మాట అవునండి అది బద్రీ మూవీలో మనం చూసినట్లైతే యాక్టింగ్ ఆ సూపర్రుంటుంది పవన్ కళ్యాణ్ గారిది
భూమికాతో చేసాడు చూడండి ఆ మూవీ కూడా బాగుంటదండి దాని కూడా నేను పెద్ద ఫ్యాన్ ని
ఆ ఖుషి ఖుషి కూడా బాగుంటుందండి ఆ బాగా మ్య మ్యాగ్జిమమ్ అన్నీ మూవీస్ సూపరే అండి గబ్బర్ సింగ్ గావచ్చు అత్తారింటికి దారేది కావ చు జల్సాలైతే ఒక మనిషి పే ఒక దని పేదవా డు ఎలా పేదవానిగా ఉండిపోతున్నాడు అని చేప్పి చూపిచ్చే ఆ జల్సాలో సాంగ్స్ విన్నారండి మీరు ఆ మూవీలోవి
మ్ వినింటాను అంత ఐడియా లేదండి
అవునా అండి మీకే మూవీ ఇష్టమండి పవన్ కళ్యాణ్ గారిది
పవన్ కళ్యాణ్ గారిది అంటే ఆమ్ మనమ్ ఏంటియి దింతో జేశారు జూడండి
ఉ ఎవర్ తల్లి
ఆ అ వకీల్ సాబిష్టం
ఓ ఓకే దాంట్లో
తనది
ఆ అదే అండి ఆ మూవీలో తను లాయర్ రాయల్ ఆ లాయర్ రోల్ ప్లే చేశారు కదా అండి
ఒక మూవీ
ఆ అది రీసెంట్గా వచ్చింది కదండి ఆ సారీ సారీ
త్రీ ఫోర్ ఇయర్స్ అయింది
నిత్యా మీనతో పవన్ కళ్యాణ్ గారి మూవీ
ఆయన పోలీసండి అక్కడ హమ్ అడవిలో నివసిస్తుంటరు.
నిత్యా మీనన్ తో ఐడియా రాడం లేదండి నిత్యమీనన్ ఆ ఓకే అయ్యో వ గుర్తు రాడం లేదండి మూవీ బా ఫేమస్ అండి ఆ మూవీ ఆ ఆ యస్ కరెక్ట్ కరెక్ట్ బీమ్లా నాయక్ ఆ అది బావుంటుందండి. యాక్టింగ్ బావుంటుంది. ఆటిట్యూడ్ అందుకెండి పవన్ కళ్యాణ్ అన్ కి ఆ యాక్టిట్యూడ్ క బా పని పేరుంది అప్పట్లోని ఇప్పుడు కాదు అందుకే ఆయన్ని అందరూ ట్రెండ్ సెట్టర్ అంటారు.
ఉమ్ చాలా థ్యాంక్స్ అండి మీ నుంచి మేం చనా ఇన్ఫర్మేషన్ మీకుండే మీకేమేమిష్టమో అన్ని మాతో పంచుకున్నందుకు చానా
ఆ అండి అదే అండి మీరు ఏమన్నా మూవీ ప్రిఫర్ చేస్తారండి. ఒకవేళ చూడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిది చూడ
ఉమ్ ఇప్పట్లో అన్ని చూసింటారన్ డి మీరు కూడా నా లాగే అభిమాని కదా
అవునవును ఏమన్నా ఏమన్నా మిస్ అయ్యే చాన్స్ ఉం
జస్ట్ మ్యారీడ్ అని ఒక వెబ్ సిరీస్ ఉన్ ఉందండి చూసారా?
లేదండి చూల్
చూడండి. అది చాలా బావుంది నేనది ప్రిఫర్ చేస్తాను.
ఓకే అండి
ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ఇ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
ఒకే అండి, ధన్యవాదాలండి.
గర్ల్